అండి
నమస్తే అండి నేను మాట్లాడేది మీకు వినిపిస్తుంద
విన్ వినిపిస్తుందండి. మీకు వినిపిస్తుందా?
ఆ వినిపిస్తుందండి. చెప్పండి ఏం లేదండి. ఆ అంటే ఇఫ్ ఇప్పుడున్న చూడండి ఏం చేస్తున్నా అంటే మా స్కూల్ మెమరీస్ అన్ని ఏరి ఎట్లా రివైజ్ చేసుకుంటున్నా అండి గుర్తొస్తున్నాయి అన్నీ. అంటే ఇప్పుడు ఆ స్కూల్ లైఫ్ కి కాలేజ్ లైఫ్ కి ఏమైనా డిఫరెన్స్ ఉంటదా అండి?
ఆ ఉంటదండి ఇప్పుడు మనం స్కూల్ లైఫ్ లో సిక్స్ ఇయర్స్ ఆల్మోస్ట్ హై స్కూల్ అనుకుంటే సిక్స్ ఇయర్స్ నుంచి మనం కలిసి ఉంటమండి.
ఆ అవునులేండి
చాలా స్ట్రాంగ్ గా ఉంటది. కాలేజ్ లో వన్ టూ టూ ఇయర్స్, త్రీ ఇయర్స్, అంతే అండి. దాని తర్వాత దూరం అయిపోతాం. ఆ కానీ కొన్ని కా అవును అది సెట్ అవ్వడానికి కే టైమ్ పడుతుంది.
ఆ అవునులేండి ఆ సెట్టు అయ్యే ఆ కొంచెం టైం తీసుకునే లోపే అందరం మళ్ళీ విడిపోతాం. అప్పుడు పెద్ ద్దగా బాండింగ్ అనేది ఏర్పడదు.
మ్మ్ ఆ స్కూల్ లైఫ్ లో మోస్ట్లీ అంద రు ఒకే ప్రాంతం నుంచి వస్తరు కదా.
ఆ అవునులేండి అందరు మేజర్గా మన చుట్టుపక్కల వాళ్ళు, మన ఊరి వాళ్ళు,
ఆ అందరు వాళ్ళే ఉంట ఆ కష్ట సుఖాలు కూడ ఈజీగా షేర్ చేసుకోగలం కానీ కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళన ర్థం చేసుకొనీ
అవునులేండి వాళ్ళకి మనం ఈ విషయం చెప్పొచ్చ లేదా ఆ ఆ ఈ విషయం మనం వాళ్ళకి షేర్ చేసుకోవచ్చా లేదా, వాళ్ళు నమ్ముతరా లేదా అంటే వాళ్ళు జన్యునా కాదా అని తెలుస్ కోడానికి కొంచెం టైం పడుతది ఆ జెన్యూన్ కాదా అని తెలుసుకునే లోపూ మన ఎడ్యుకేషన్ టైమే అయిపోది అక్కడ మీకుయరుంటారు ఆ అదైతే తనేజమే అ నేను కూడా కొంచెం ఫేస్ చేసినాను అట్లాంటి ద
కానీ కొంతమంది కాలేజ్ ఫ్రెండ్స్ కూడా
ఆ అవునులేండి, అంటే ఆ అదైతే నిజమే కాకపోతే స్కూల్ లైఫ్ లో ఉన్నంతా కాలేజ్ లైఫ్ లో ఫ్రెండ్స్ ఉండారు కదా అంటే ఐ మీన్ ఫ్రెండ్షిప్ అంటే మనకు గుర్తొచ్చేది స్కూల్ డేస్ ఫ్రెండ్షిప్స్ ఆ స్కూల్ ఫ్రెండ్షిప్స్ గు సే మళ్ళీ మేజర్ ఇదేనా మనం కొంచెం బయట తిరిగి అట్లా ఫ్రెండ్స్ తో ఉంటాం చూడండి ఆ ఫ్రెండ్షిప్స్ కొ కొంతమంది జెన్యుూన్ గా ఉంటారు ఆ ఆ ఫ్రెండ్షిప్ గుర్తొస్తది
అవును
ఆ ఇంకా ఈ జనరేషన్ లో అయితే మనుషుల్ని అర్థం చేసుకోవడానికి, ఒక లైఫ్ సరిపోదనిపిస్తుంది. దండి నాకైతే ఆ ఒక్కొక్క ఒకక్క రోజు ఒకక్కలాగా బిహేవ్ చేస్తా ఉంటారు, ఆ ఎప్పుడు ఏ ఎప్పుడు ఏ మూడ్ లో ఉంటారో
ఆ
ఆ ఇప్పుడు వాళ్ళు వాళ్ళ మూడ్ని బట్టి మనం ఏం మాట్లాడాలి అని చెప్పని ఆలోచించుకొని మాట్లాడే డేస్ వచ్చేసినాయి ఆ అదే స్కూల్ ఫ్రెండ్షిప్స్ తే ఇట్ల
ఎట్లా ఏమ అనిపిస్తే అది మాట్లాడమే వాళ్ళు హట్ అవుతారా అని
ఆ ఆలోచించేది ఆ ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఈ మాట అ మాట్లాడొచ్చా వీళ్ళతో మాట్లాడకూడదా అని చెప్పి ఒక్కసారి మాట్లాడేదానికి ఒక టెన్ ట్వంటీ టైమ్స్ ఆలోచించాల్సి వచ్చేది డి ఈ జెనరేషన్ ఫ్రెండ్షిప్స్ అయితే ఆ ఏమనా స్కూల్ డేస్ ఫ్రెండ్షిప్ే ఫ్రెండ్షిప్ అండి మొత్తం అంటే ఒక్కసారి వాళ్ళని మన ఫ్రెండ్ అనుకున్నామంటే మొత్తం మొత్తం లైఫ్ అంతా వాళ్ళు మన ఫ్రెండ్ లాగానే ఉండిపోతారు
ఆ
ఫ్రెండ్షిప్స్ కొంతమంది బాగుంటారు కానీ మళ్ళీ ఇంకా కొంతమందితో ఆ ఇదైపోతే ఇంకా మళ్ళీ విళ్ళు అయిపోయా విీళని పట్టించు న లేదు అన్నట్టు ఉంటాది ఆ ఆ జస్ట్ యూజన్ త్రో లాగా ఉన్న ఉందండి ఇప్పుడు ఫ్రెండ్షిప్ కూడా ఆ జెన్యుూన్ పర్సన్ జెన్యుూన్ పర్సన్ న్స్ దొరకాలంటే చాలా టైం
చాలా కష్టం ఎవరో మొత్తం అంతమందితో ఫ్రెండ్స్ చేస్తే ఎవరో ఒకరో ఇద్దరో
ఆ అంతే ఒక హండ్రెడ్ నెబేర్స్ అనకి ఏ టూ త్రీ రెంబర్స్ రియల్ ఫ్రెండ్స్ అయితే వారికి గొప్ప అండి
ఆ
ఆ
మీ స్కూల్ లైఫ్ ఎలా ఉండేది
ఆ మా స్కూల్ ఫ్రెండ్షిప్ే ఫ్రెండ్షిప్ లేండి అంతా ఆ ఫుల్ జోక్స్ వేసుకోవడం ఫుల్ నవ్వుకోవడం ఫుల్ ఎక్కడికైనా తిరగడం అంతా మా ఫ్రెండ్స్ పర్లేయంండి అంటే మరీ ఎంత ఇది లేకపోయినా కూడా ఆ ఉండగలం వాళ్ళతో
ఆ
ఆ వాళ్ళని బేర్ చేయగలం ఏమైనా అనేయగలం వాళ్ళని ఆ వాళ్ళనే అనే రైట్ మనకున్నాయి అనిపిస్తాది ఆ నేను కంపేర్ చేసుకుంటే స్కూల్ లైఫ్ స్కూల్ లైఫ్ కాలేజ్ లైఫ్ కాలేజ్ లైఫ్ లో చాలా మారిపోతు స్తాంమండి మనం స్కూల్లో ఉన్నట్టు ఉండలేము అంత ఫ్రీగా ఉండలేం మనుషులతో
ఎక్స్ట్రో వార్ట్లు కూడా ఇంట్రో వర్ట్ గా చేంజ్ అవుత
ఆ ఆ నిజమే అండి అది మాత్రం అదే స్కూల్ లైఫ్ లో అనుకోండి నేను ఇది మాట్లాడవచ్చా మాట్లాడకూడదా అని ఆలోచించ లేదు మనకి ఏది అనిపిస్తే అది మాట్ ట్లాడేయడమే
ఎగ్జాంపుల్ నేనే అండి ఎ ఎంత ఎక్స్ క్స్ట్రోవర్ట్ గా ఉన్నానో అంత ఇంట్రో వర్ట్ అయిపోయానని అనిపిస్తుంది నది
ఆ అంటే చాలా మంది అట్లే అయిపోతారులేండి అది మన సరౌండింగ్స్ మన వాళ్ళు లు అన్న ఫీల్ వస్తది బయటకు వస్తానే అరే ఇది మన ప్లేసే కాదు వీళ్ళు మన వాళ్ళు కాదు అన్న వీల్ వచ్చేస్తది కాబట్టి మ ఇంట్రోవర్ట్ గా ఫీ ఫీల్ అయిపోతాం ఆ
మీర ఎక్కడ ఉంటారండి పీజీలో ఉంటారా బయట ఉంటారా
ఆ మాది లేదండి మా హాస్టల్ అట్లా మాకి అంత రిస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి మా సైడ్ ఇట్లా
అవునండి ఇప్పుడు ఇరాన్ ఇరా ఇజ్రాయల్ కి వార్ జరుగుతుడం వల్ల ఎల్పిజి గ్యాస్ స్టాప్ చేశారు కదా సో మీకి ఫుడ్ ఎలా సందీ
ఆ ప్రజెంట్ ప్రజెంట్ అయితే ఏమి ఇబ్బంది లేదండి కాకపోతే ఫ్యూచర్ లో వస్ స్తదేమో అన్న సిచువేషన్ అయితే ఉంది ఆ ఏమో అండి ఏం చేస్తారో చూడాలి మా వాళ్ళు ఏమో అండి చూడాలి అది ఆ ఏం చేస్తున్నారండి ఇప్పుడు కొన్ని కొన్ని కాలేజెస్ లో కొన్ని కొన్ని పీజీస్ లో అట్ల అంతా అయితే ఫుడ్ కూడా చేయడం లేదంట గ్యాస్ లేదని చెప్
అవునండి మా నేనున్న సరౌండింగ్స్ లో మా ఫ్రెం ఫ్రెండ్స్ వాళ్ళకి ఫుడ్ చేసుకోకోకుండా జస్ట్ ఒక రైస్ ఐటము ఆ కర్రీ ఒక కర్రీ చేసేసి పెట్టేస్తా ఉన్నారంటండి
హా త్రీ టైమ్స్ అదే తిని ఉండాలంట ఉన్నంత వరకే అడ్జస్ట్ చేసుకోను ఉండండి అని చెప్పరు టూ అదే పోతావుంది
అవునండి ఇంకా మరి పాత పద్ధతిలాగ కట్టల్ పొయ్యి యూస్
ఆ అవునవును అదిబలె ఉందండి చూడ్డానికి
ఆ ఏదా అదే ఏదా తదా ప్రధాన లండన్
ఆ ఏదో రాజేతుద ప్రజ ఆ కరెక్టే అండి ఏదైతే అహ ఇహ వర్లేలేండి ఇప్పుడు మనం ఫ్రెండ్స్ చీఫ్ గురించి మాట్లాడుకుంటే ఏదో ఏదో మాట్లాడుతున్నారు మెడం మీరైనా మాట్లాడుతా ఉంటే ఆ ఆ ఆ అట్లాన కానీ ఫ్రెండ్షిప్స్ అంటే
ఆ
గుర్తొచ్చేదె స్కూల్ డేస్ అండి ఏ మాట కమాట ఆ కాలేజ్ డేస్ అట్లంతా చాలా తక్కువ మంది వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు కాలేజ్ ఫ్రెండ్స్ అయితే జన్యూన్ గా అన్నవాళ్లు
ఒకసారి అండి మేము ఒక నైన్ మెంబెర్స్ ఎయిట్ మెంబెర్స్ అండి ఒక మ్మా అ దగ్గర్లో ఉన్నా హస్ హోంమ్ టౌన్ కి వెళ్ళామండి ఫ్రెండ్షిప్ డే కి అనుకుంటా అండి మా స్కూల్ ఫ్రెండ్స్ తొం
ఆ బాగా ఎంజాయ్ చేశారు అండి తి అట్లా కాలేజ్ ఫ్రెండ్స్ తో ఒక్క రోజు అయినా బయట బయటకెళ్ళి బాగా ఎంజాయ్ చేయడం అట్లుందా అండి అంటే జస్ట్ త్రీ ఫోర్ మెబర్స్ క ఉన్న మొత్తం గ్యాంగ్ ఒక టెన్ లయన్ మెంబర్స్ అట్లంతా ఆ అదే అండి
ఫ్రెండ్స్ మక్స్ వెళ్లావంటే అంటే ఒక భర్త డేస్ క రెస్టారెంట్స్ ఒక ఫిఫ్టీన్ మేంబర్స్ అలా వెళ్ళేమ వెళ్ళే వాళ్ళ అండి అంతే
ఆ అదే అండి మేజర్ డిఫరెన్సెస్ స్కూల్ ఫ్రెండ్షిప్స్ కి కాలేజ్ ఫ్రెండ్షిప్స్ కి కాలేజ్ ఫ్రెండ్స్ ఎ ఏమైనా అవసరం ఉందా వస్తారు అవస్ రమైయిపోయిందా వెళ్ళిపోతారు జస్ట్ ఏదో చెప్పు కోవాలి కాబట్టి నమకె వాస్ సర నా ఫ్రెండ్రా బై అని చెప్ప చెప్పనట్టు చెప్పుకుంటా ఉంటారు
ఆ
ఆ అదే స్కూల్ ఫ్రెండ్షిప్స్ అయితే ఇప్పుడు వన్స్ ఫ్రెండ్ మొత్తం లైఫ్ లాంగ్ ఫ్రెండ్ వాడు ఎక్కడికి కనిపించినా కూడా అరే నా స్కూల్ ఫ్రెండ్ అని చెప్పని చెప్పేసుకుంటాం అదే ఇప్పుడు కాలేజెస్ లో ఫ్రెండ్స్ ఉన్నారను కొండి వాళ్ళ కాలేజ్ అయిపోయే వరకి మాత్రమే ఫెండ్స్ రేపు పొద్దున్న బయట ఎక్కడనా కనిపించినార అనుకోండి నా క్లాస్మేట్ అని చెప్పుకుంటాం లేదంటే నా డిగ్రీ ఫ్రెండ్ నా డిగ్రీ క్లాస్మేట్ ట్ ఇంటర్ క్లాస్ మేట్ ఆ అని చెప్పుకుంటాం కదండి ఇప్పుడు అంతందుకు అ క్లాస్ మెచ్ వరకు ఎందుకు రూమ్ మేట్స్ ఎ ఉంటారు కొంతమంది కొంతమంది బాగుంటు టరు ఇంకా కొంతమంది రూమ్మేట్స్ జస్ట్ రూమ్ లో ఉన్నంత వరకె బయటక వెళ్ళిన తర్వాత రూమ్ లో ఉన్నంత వరకి వాళ్ళ ఫ్రెండ్స్ లాగా బయటకి వెళ్లిన తరువాత వాళ్ళు రూమ్మేట్ సేబు తరు
అవునవును
ఫ్రెండ్స్ లాగా ఉండరు ఆ మీరు అబ్జర్వ్ చేసిర అండి ఇట్లాంటివి
చాలా అండి ఒక మం ఇవెన్ తనకి ఇప్పుడు కాల్ చేస్తే వేరే వాళ్ళకి ఇచ్చి లేనని చెప్పు అని చెప్పిస్తాదండి అట్లా ఉన్నారండి ఫ్రెండ్స్
ఆ అంతే మనం అనుకుంటే సరి
అలాంటి వాళ్ళ నా ఫ్రెండ్ చేసుకోండేది ఓకే ఇది కూడా ఒక లెసన్ లాగా తీసుకు
ఆ అంతే కాదండి ఇప్పుడు మనం ఒక టె ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఎఫర్ట్ పెడుతున్నాం అంటే అటు నుంచి ఒక టెన్ పర్ సెంట్ అయినా ఇటి ఉండాలి కదా ఆ అప్పుడే ఏదైనా బాండ్ స్ట్రాంగ్ అవుతుది కానీ వన్ సైడ్ నుంచి ిన ఉంటే అది లేదా బ్రేక్ అవ్వాల్సిందే అండి ఆ థ్యా అండి మీరు చాలా బాగా చెప్పారు ఫ్రెండ్షిప్స్ గురించి మేజర్ గా మీరు మాట్లాడి ఆ మాట్లాడిం దాంట్లో నాకు అర్థ అయిందింటే స్కూల్ ఫ్రెండ్షిప్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పారు పనీ
అండి
థ్యాంక్యూ అండి
థ్యాంక్యూ అండి
ఆ ఓకే అండి